హలో హాయ్ అండి
హాయండి ఏం చేస్తున్నారు
ఏం లేదు అండి ఇప్పుడే డిన్నర్ అయిపోయింది అలా కూర్చున్నాము
ఏం చేసారు డిన్నర్ కి
మాది టమాటో పప్పు అండి మీది మీరున్నర్ చేసారా
చేయలేదండి ఇంకా చెయ్యాలి
అవున ఏం చేస్తున్నారు లేట్ అయింది బాగా
అవునండి ఈ రోజు లేట్ అయింది
డిన్నర్ ఏంటి ఈరోజు స్పెషల్ మీది
ఈ రోజు ఆలు కుర్మా అండి మాది
అవునా మీరే చేసారా
అవును ఈరోజ నేనేచేసి నను
కి చెప్తారా ఒకసారి
అ యా నార్మల్గా ఇప్పుడు ఆనియన్ ఆనియన్స్ అంటున్నా పొటాటో పొట్టు తీసుకొని స్క్వేర్స్ లెక్క చిన్నగా మరీ చిన్న కాదు మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి
బాయిల్ చేయాలా లేకుంటే అలా పచ్చిదేనా
ఆ పైన పీలు తీయాలి బాయిల్ చేయకుంటడానే పచ్చి
ఓకే ఓకే
అవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి కడిగ్ పెట్ కోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని నార్మల్ ఆ బాయిల్ ఆ పొటాటోస్ ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా బాయిల్ చేసుకోవాలి
ఆ అ
తర్వాత ఇంకో పక్కకి కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో కొద్దిగ ఆయిల్ ను నెయ్యి వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చితే.
హ్మ్ నెయ్యి వేస్తారా బాగుంటు దా నెయ్యి వేస్తే
ఆ కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది
అవునా ఓకే.
దాంట్లో ఆయిల్ వేడెక్కక హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా సాజీర జిలకర లవంగాలు
ఆ అ అవును అవును
లీఫ్ బిర్యానీ లీఫ్ అవేసి
హ్మ్
ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేయయండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్ వేసినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొద్దిగా పస్ప్ పు యాడ్ చేయాలి
హ
ఫ్రై అయినాక కొద్దిగ పెరుగు తీసుకోవాలి
పెరుగు
హ్మ్ త్రీ ఫోర్ స్పూన్స్ పెరుగు తీసుకొని మంచిగ ఇట్ల పెరుగు వేసు మిక్స్ లెగ్గులో కొట్టుకోవాలే
ఆ హ
లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ పెరుగు అందులోకి యాడ్ చేసుకోలి ఆనియన్ పచ్చిమిర్చిలో
ఆ
యాడ్ చేసుకున్నాక కొద్దిగా పెరుగులో నుంచి ఆయిల్ లేల్ వస్తుంది బయటికి
హ్మ్ అవును
మ్ ఆయిల్ బయటికిట్లా వచ్చినాక కొద్దిగా కారం ధనియాలపొడి గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి
అవు వుక
ఆ ముంది ఇంతకు ముందు పక్కకి పొటాటోస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్, సిక్స్టీ పర్సెంట్ ఉడికినయి ఉంటాయి కదా.
ఆ అ అంటే ఆయిల్లొ ఫ్రై చేస్ తారా లేకపోతే అవీ
జస్ట్ వాటర్ లో వాట్ టర్లో బాయిల్ చేసుకోవాలి
ఆ పిల్ తీసుకునే వాటర్ లో బాయిల్ చేశారా?
అవును
ఓకే ఓకే అర్థం అయింది.
బాయిల్ చేసిన పొటాటోస్ ఇప్పుడు ఈ పెరుగుది ఇవన్నీ కలిపిన గ్రేవీ ఉంటది కదా దాంట్లో యాడ్ చేసు కొని మంచిగా కలుపుకోవాలి. ఒక ఫైవ్ మినిట్స్ అట్ల మూత పెట్టేస్తే, ఆ ఫ్లేవర్స్ అన్ని పొటాటోకిి పడ్తయి.
అవునా
దాంట్లోకి సరిపడ కొన్ని నీళ్ళు బోసుకొని గ్రేవీ వచ్చే లాగా కొద్దిగ సూప్ లాగ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పై నుంచి కస్తూరి మెంతి ఏసి, ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొ కొవాలి
మ్మ్
పైంట్ నుంచి కోత్మీర్ ను ధనియాల పొడి యాడ్ చేస్తే అయిపోద్ది
మ్మూ బావున్నయి చేస్తా ట్రై చేస్తా నార్మల్గా ఫంక్షన్స్ ట్లలో అలానే పెడుతారు కదా
అవును సేమ్ అలానే ఉంటుంది బావు టుంది
మ్మ్ ఎప్పుడు ట్రై చెయ్యలేదు.
ట్రై చెయ్యండి
అ నాకు కర్డ్ వేస్తారు అని తెలియదు నేను టమాటో ప చ్చి మిర్చి ఉంటాయి కదా, వాటి ఆ ఫ్రై చేస్తే పే చేసి ఏస్తారేమో అని నేను అనుకున్నా.
పెరుగు ఏస్తే టేస్ట్ బాగుంటుందండి ఇట్ల లైక్ బిర్యానీ ఫ్లేవర్ లాగా వస్తది కొద్దిగా.
ఆ అది చేస్తా ఒకసారి బాగున్నదే ఫంక్షన్స్ లో కూడా ఇలానే చేస్తారనుకుంటా.
అవును
మీరే చేస్తారా మీ ఇంట్లో వంటలు ఎప్పుడు
ఎప్పుడు లేదండి అప్పుడప్పుడు చేస్తా ఎక్కువ మా మమ్మీ చేస్తదీ.
అవునా నాన్ వెజ్ ఏమన్నా చేస్తారా మీరు ఎక్కువ
నాన్ వెజ్ ఎక్కువ ట్రై చేయలేదండి ఎప్పుడన్నా ఒకసారి చికెన్ నార్మల్గా ఫ్రై చేసుకుంటాను
చ ఫై చన్ ఎ పోన్న కూడ పోదా
నీ అంటే ఎప్పుడూ ఒకసారి ఊకే కాదు
అంత బాగా వస్తలే చాల ఇంజక్షన్ ఇచ్చి వేస్తున్నారు కదా చాలా వరకు చికెన్ బాగాలే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా వాయిస్ వినపడుతుంది
చెప్పండి
ఉ వావ్ వాయిస్ బాగా వినవాడు తుంది అంటున్న
అవును మా అన్న వాళ్ళ కూతురు
ఉంటే బాగా టైంపాస్ ఐతది కదా ఉం మీరు అంటే స్టడీ స్టడీ చేస్తున్నారా నార్మల్ గా ఇంట్ల కాలిగా ఉంటారా
స్టడీ అయిపోయిందండి లైక్ నార్మల్గా ఫర్ దర్ చేద్దామంటే సీట్ రాలేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒకసారి ఐసెట్ రాసి నెక్స్ట్ జాయిన్ కావాలి
ఉ మాయేలే అండి ఊర్కి అకంతే చదుకోడం బెట్టరు
అవును
ఏ మీ బజార్ కు ఎవ్వరన్నా ఉన్నారా మీకు ఉన్నారు చదువు తున్నారు తిన్లేదా అయితే మీరు
తిన్నాను అండి ఇంత ముందే
ఉమ్ బెచు
మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఆడుతున్నా అంటే బయట కొంచెం అటు ఇటు నడుస్తూ మాట్లాడుతున్నాను వాయిస్ కట్ ఐత నట్టుంది
ఓకే ఇప్పుడు ఓకే అండి వయిస్
వాన ఆతాంది సడిగా మా వెజ్ ఎక్కువ తింటారా నాన్ వెజా
రెండు అండి వెజ్ నాన్ వెజ్
అంటే నా బయటికి ఏలారా ఈ రోజు
లేదండి
అవుడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా ట్రై చేయ పోయారు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు
చేశానండి అప్లై చేశాను ఇంకేం రాలే రెస్పా రెస్పాన్స్ కోసం చూస్తున్నాను
అవునా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి అని అంటే అవి నమ్మచ్చా వాటి మనం
ఈ అన్ని కొన్ని ట్రస్టబులు ఉండేయి చూసి మనం జాయిన్ కావాలి వాళ్లు ఏమైనా పేమెంట్ అడిగితే ఇప్పుడే మనం పేమెంట్ చేయొద్దు
పేమెంట్ అడుగుతున్నారా
ఉమ్
అలా చూసాను కొన్ని గంట వాళ్ళు పేమెంట్ అడుగుతున్నారు
నవునాయ్
మీదమ్మా వద్ద్ వాళ్ళకు అర్ధం కావట్లే కొంతమంది తీసుకుని ఒక వన్ వీక్ టెన్ డేస్ ఇట్లా జాబ్ మీకు వర్క్ ఇస్తాం అది ఇద అని ఏదో ఒకటి ఇచ్చి ఇంకా తర్వాత ఇక వాళ్ మళ్ళా కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లే అంటే మా రిలేషన్స్ లో అట్లా జరిగింది ఒకసారి అలు మనీ పేజ ఏమన్నారు చేశారు వన్ వీక్ వరకు ఏదో జాబ్ అని ఏదేమో కోడింగ్స్ ఏమేమో పంపించారు అది కొట్టమాది అది ఇది అన్నారు కొట్టారు కొట్టినాంక వన్ వీక్ తర్వాత కాల్ చేస్తే రెస్పాండ్ లేదు ఏం లేదు
అదే అండి కొన్ని చాలా ఫ్రాడ్ వస్తాయి నమదు ఇగ కొద్దిగా పేమెంట్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రీఫండ్ అవుతుంది అంటారు బట్ చేయరు
అవును అట్లానే అన్నారట వాళ్ళకు మనీ రిటర్న్ రాలేదు వేస్ట్ అ అంటే అది ఫ్రాడ్ అని అర్ధ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ అట్లాంటివి ఏం ట్రై చేయలేదు ఇంకా
తన చూసారా ఈ మధ్య మీరు
అర్థం కాలేదండి
అన్న మూవీ చూసారా అంటున్నా
లేదండి చూడలేదు సరే అండి